హకా
హాయ్ అక్క
హాయ్ అక్క
ఏం చేస్తున్నావ్
ఏం లేదక్క కూర్చున్న కాలిగ
హ కిన్నావా
హూ తిన్న అక్క మీరు తిన్నారా
ఆ తిన్నా తిన్నా ఏం చేస్తున్నావు మరి ఇంకా ఏం ఎలా నడుస్తుంది ఈరోజు డే అయిపోయినాయా పనులన్నీ
ఆ ఈవనింగే వుందక్క వర్క్ ఇగా
అవునా
హ్మ్
అవుగా ఎలా దరకును
అక్క
ఇప్పుడు నువ్ ఉగాది ఎలా జరుపుతున్నావు
ఓకే అక్క మరీ గుడ్గా లేదు మరి బానే జరుపుకున్నా
ఆహా ఎలా సెలబ్రేట్ చేసుకు ఇప్పుడు నువ్ పచ్చడా చేసుకున్నారా
చేయలేదు అక్
ఉగాది పచ్చడి ఎందుకు ఉగాది రోజు పచ్చడి వేసుకుని
అవునులే కాని ఎప్పుడు ఎప్పుడు చేయలేదు మేము అందుకే చేయలేగా
మమ్ అంటే భక్ష్యాలు కూడా చేేయరా
క్క
అవునా
ఇప్పుడు చేయలేదు ఉగాది పచ్చడం నేను అనేసి ఇంకా
ఆహా
మ్మ్
ఓకే
చేసుకున్నార అక్క
చేసుకున్నాం మేం చేసుకున్నాం
హాస్పిటల్ నుంచి ఎంత అ అద
ఆ ఏంటి
హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తున్నా అన్నారుగా
ఆ వెళ్ళిన హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళినను మళ్ళీ వచ్చేసిన హాస్టల్ కి కాలేజ్ ఉంది కదా హాలిడేస్ అయిపోయినాయి
హ్మ్
అయిపోనీ హాల్డేస్ వచ్చేసిన నిన్ననే వచ్చిన నిన్న పొద్దున ఫోర్ డేస్ ఇచ్చిండ్రు ఉగాది ఉగాది రోజు నుంచి గురువారం మ్ అవును
అ అదేలేే
అ ఏం చేస్తుండు మీ బాబు
లేదాడా
ఏముందక్క ఇప్పుడే పడుకోని లేసిండు ఇప్పుడే పడుకోనిలేసిండు
అవునా
మా మా మమ్మీకి ఇచ్చిన పట్టుకుంది
మ్మ్ హు సరే సతయిస్తాడ
ఆ చాలా తనేటప్ ప్పుడైతే ఇంకా ఘోరం ఆ బాగా అంటే తినబెడితే మంచిగా తినబెడతా వాడే ఆడుకుంటాడు ఇగ మన పన్లో ఉండి మనం వాడిని పట్టించుకోన్నప్పుడు ఇగ నా కాళ్ళ తాన్నీ మెదులుతా ఉంటాడు పాక్కుంటూ వచ్చి అమ్మా అమ్మా అంటాడు ఇగ ఇగ అందుకే ఆయన తిన్నగజేయ్ వేరే పని జేసుకుంటా ఉంటది
మ్మ్
అవునా
ఓకే
ఒకే ఏంటి అక్క ఇంకా విషయాలు ఏంటి
ఇంకా నా చెప్పాలి
మ్మ్ ఎగ్జామ్స్ అయిపోయినీ అక్క
ఆ ఎగ్జామ్స్ అయిపోయినయ్
అయిపోనీయ అన్ని ఎళ్తాయా
ఆ ఎళ్తయ్
ఎన్ని ఇప్పుడు ఏం చదువుతున్నావు అక్క
ఫార్మ కేస్
అక్క
బి. ఫార్మసీ చేస్తున్నా
బి. ఫార్మసీ చేస్తున్నామా అదేలే
హలో హలో
ఆ అక్క
ఏం కర్రీ మరి ఏం తిన్నావు ఈరోజు
ఇవాళ టమాట చార్ జేసిన అదే ఉంటే కొంచెం తేనేసా మా మమ్మీ వాళ్ళు మటన్ వండారు
ఆ
మా మమ్మీ ఇస్తే అది కొంచెం ఎసుకొని తిన్నా
అ హ
ఇంగ ఇగ ఈవనింగ్ ఏం చేయాలో ఏమో ఇంగ కర్రి
అవును ఈ సమ్మర్ వస్తే ఏం ఉంది అలానే ఉంటది
తిన బుద్ధి కాదు అస్సల్ అన్నం
అవును
చార్లు ఉంటేనే పోతయ్ పచ్చి పూలుసు టమాటా చారు లేదంటే పప్పు చారు
అ
సాంబారు
ఒక్క నిమిషం
ఆ ఓక
అంది
హలో తీసుకపోండి వాన్ని కూడా తీసుకపోండి సరయి ఎందట ఎందే
అ
స
అ
ఎ అ హలో ఇటెయ్ ఏం చేసింది తెజ పాయ